ఆ చెప్పండి బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
అహో
అయితే
ఎగ్ చూస్తున్న
హా పాపకు హోం వర్క్ చూపిస్తున్న
తిన్నారా
ఆఫీసులో ఏం చేయాలి విన్నారా
ఆ మీరు బింగ బి గా తింటారా లేకుంటే స్లో మెల్లగా తింటారా
చిన్నగానే తింటం
మదన్ ఎయిట్ క్లాకు వెళపోతుది మీదిన్న
ఆ కానీ కాదు అ మరి ఎక్ టూ ఎర్లీగా కూడా తినను టూ లీట్ గా కూడా తినను ఎయిట్ లేదా సెవెన్ థర్టీ ఆ టైం లో తినేస్తా రేట్లు
తొందరగా తింటే బెటర్ అం డైజెషన్ తొందరగా అయిపోతుంది మనం నిద్ర ఓ స్లీప్ టైం కు డిన్నర్ టైమ్ కు మినిమం వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ గ్యాప్ ఉండాలి గద
అవున అండి ఆ మీరు ఏం కరీ కుక్ చేసారు
అదివి ఇరోజ ద వరత మీరేం చేశారు
నేనవాలా చికెన్ గ్రేవీ చేసానండి
గ్రేవీస్ ఎక్కువ తింటారా ఫ్రైస్ ఎక్కువ తింటారా
రెండు తింటా గ్రేవీ అని చికెన్ ఎట్లా చేసిన తింట
చకన్లాార మీరు
అట్లానేం కాదు బట్ నాకు ఇష్టం చికెన్ ఎలా ఉన్న ఇవాళ రేపు ఎవరు చికెన్ని లవ్ చేయకుంటుంటారు చెప్పండి అంటే చ బేసిగ్గా చికెనే కదా అందరూ బాగా తినేది
అవు చాలా వరకు ఆల్మోస్ట్ అందరూ చికెన్ బాగా ఇష్టపడతారు పార్లే కొంతమంది వీక్ లో ఫోర్ త్రీ ఫోర్ టైమ్స్ తింటానే ఉంటారు
అట్లానే లేదు వీక్లీ టూ టైమ్స్ తింటా నేను చికెన్ ఒక టూ టైమ్స్ ఏమో
ఆ ఫిష్ గానీ లేదా మటన్ గానీ రెండిట్లో ఏదన్నా ఒకటి ఇ మిగతా డేస్ అన్ని వెజిటేబుల్సే మీరు
వన్స్ వన్స్ ఫిష్ అయితే వీక్లీ వన్స్ ఇగా చికెన్ అంటే మంత్లీ వన్స్ చికెన్ ఎక్కువ తినం
మా ఇంట్లో చికెన్ లేనిది నడవదు ఇంట్లో అందరూ చికెన్ లవర్స్ ఉన్నారు సో ఎక్కువ చికెన్ తింటారు
తక్కువ చాలా తక్కువ ఎప్పుడన్నా ఒకసారి చికెన్ మ్యాక్సిమం ఫిష్ లేకుంటే మటను ఇంకా మటన్ లో ఉంటాయి కదా పవుకాయ అట్లా అలాంటి బాగా తింటాం అన్ని చాలా వరకు మా వాయ్ చేస్తాం
విలేజ్ లో అయితే మా ఓన్ హౌస్ నెగిటివ్ ప్లేస్ లో అయితే మటన్ మంచిగా దొరుకుతాది కాబట్టి తింటాం మేము ఉండే ప్లేస్ లో మటన్ బాగా దొరకదండి
సో మటన్ ఎక్కువ ప్రిఫర్ చెయ్యం ఎప్పుడన్నా ఒకసారి ఫిష్ కూడా అంత ఇదిగా ఉండదు అదే మా మమ్మీ వాళ్ళు ఇంటికి వస్తే ఎక్కువ ఫిష్ మటన్ చికెన్ ప్రిఫర్ చెయ్యం
ఉ తక్కువ తింటేనే బెటర్ చికెన్ ఇప్పుడ అంతలా అంత బాగుండట్లేదు కదా ఇంజక్షన్స్ ఇచ్చి వాటికి చాలా తొందరగా గ్రో అవ్వాలి ఆ అట్లాని చెప్పి ఇష్టమున్నట్టు ఇంజక్షన్స్ ఇస్తున్నారు
మీరు ఇది జుట్టు కోళ్లు తింటారా
ఆ తింటాం అప్పుడప్పుడు బాగుంటుంది
అంటే ఎట్లా మీరు అది కుక్కర్ లో కుక్ చేసుకొని తింటారా లేకపోతే నార్మల్గా ఫ్రైయి
నార్మల్గా కుక్కర్ లో నేను వెయ్య ఏదన్నా ఎమర్జెన్సీ అంటే తొందరగా కావాలి అంటేనే కుక్కర్ లో ఎస్తారు నార్మల్గా అయితే నార్మల్ వెజిల్స్ గిన్నెలోనే వండేస్తా నార్మల్గానే
చిక్ చిక్.
బాగా బాగా అది ఉంటానే టేస్ట్ బాగుంటాది. ఆ.
ఉ.
ఫ్రై నాటుకోడి ఫ్రై అంత తినాలి అనిపియదు.
పీసస్ నౌల్డాక్లా
బాగుంటాది కని చ్ ఒక రకమైన టేస్ట్ వస్తది తింటా ఉంటాంటే బాగుంటాది. మిమ్ తెచ్చుకునేది మాక్సిమం అదే ఎప్పుడో ఒక ఎప్పుడన్నా ఒకసారి అదే తెచ్చుకుంటం జుట్టుకోడి, నాటుకోడి అట్లాంటివే తెచ్చుకుంటం ఏ ఫైయి చికెన్ని చాలా వరకు అవాయిడ్ చేస్తం ఎప్పుడన్నా ఒకసారి అది టు మంత్స్ ఒకసారి ఎదన్నా ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు వకేషన్స్ కి తప్ప సపరేటు తేవాలి అని అంత తెచ్చుకోమ్ బాలర్ చికెన్ మాకంటే సలార్ చాలా తక్కువ మాది మధు ఏమన్నా మూవీ చూసారా మీరు
ఏసండే అ ఇది మికు అంటే ఇంగ్లీష్ మూవీస్ చూసే అలవాటు ఉందా
ఇంగ్లీష్ మూవీస్ అంటే బాగుంటే చూస్తారు చెప్తారు ఇట్లా ఎవరన్న చూస్తే ఎవరనా బాగుంటుంది ఈ చూడంటే
త్రీ నైటీ అనే మూవీ చూసారా
ఇప్పుడేం కాలే ఆ
అ యాక్చువల్ గా మూవీ వచ్చేసేసి ఏమంతా ఇదిగా ఉండదు. ఏంటి అంటే ఆహా ఒక పర్సన్ ఒక ఇన్వెస్టిగేషన్షన్ చేసే పర్సన్ ఒక అతను ఒక కొ కొత్త విలేజ్ కొస్తరాన్మాట పని మీద
అ
వచ్చినప్పుడు ఏమైది అంటే అక్కడ విలేజ్ లో దిగుతడు అక్కడ దిగేసేసి తాను ఒక హోటల్కెళ్తాడు అన్మాట హోటెల్కెళ్తే అక్కడ ఆ ఒక ఆ హోటల్ చాలా ఫేమసు ఆ ఊర్లో అండ్ ఆ రూమ్ అక్కడ ఏంటంటే ఉన్న రూమ్స్ అన్ని ఫిల్ అయిపోతాయి ఒకటే రూమ్ త్రీ నైంటీ అనే ఉంటది కనీ దాని మీద చాలా రూమర్స్ ఉంటయి అన్మాట దానికి ముందు ఎవరు వెళ్ళినా కానీ అందులో అన్ని పిచ్చి పిచ్చి కళ్ళలు వస్తున్నాయి లేకపోతే అట్లా అయితుంది అయితుందనీ ఒక బ్యాడ్ రివ్యూ ఉంది అ ఆ రూమ్ మీద కానీ తనకి వ చ్చేసరికి అట్లాంటి వాటి మీద పెద్దగా నమ్మకం ఉండద అన్నమాట అమ పోయ సరుకు తను నేను దిగుతా నాకు అట్లాంటి ఏం లేవు సెంటిమెంట్స్ అనేసి అంటాడు అనమాట సో దిగుతాడు దిగినాక ఏమైది ఈ రూమ్ కీ తీసుకొని వెళ్తా ఉంటాడు ఈవినింగ్ టైమ్ అవుతుంది ఇంకా కొంచెం బాగా చీకటిబడి ఉంటది లైట్స్ అవన్నీ కూడా కొంచెం లైట్గా ఉంటాయి అన్నమాట అంత డార్క్ ఏమిండవు సో వెళ్తు ఉ అంటే ఏమైయిదంటే ఒక రూమ్ లో నుంచి ఫోన్ కాల్ వస్తా ఉంటది ఆ కాలనీ ఆ కాలనీ కా ఫోన్ కోసం అనేసి చూసుకుంటా నడుస్తా ఉంటాడు ఇంకా నడుస్తా ఉంటే ఏమైతది తనకింకొంచెం భ కొంచెం భయం అవుతుంది నర్వస్ గా ఫీల్ అవుతా ఉంటడు ఎందుకంటే మొత్తం రూమ్ అంతా డా మరీ వెళ్తురు ఉండదు చీకటి ఉంటది ప్లస్ ఎవ్వరు అవుపడరు
ఓకే స్టోరీ ఇక్కడ విన్నట్టే అనిపిస్తుంది ఇంతకు ముందు
అ
అంటే అంత ఖచ్చితంగా ఐడియాల ఏ వినటే అనిపిస్తుంది
హ్మ్ అయితే ఇంకా రూమ్ లో వెళ్ళేసేసి తను ఏం చేస్తాడంటే ఒక కాల్ కాల్ వస్తుంటే ఆ కాల్ ఉన్న రూమ్ లోకి వెళ్తాడనమాట అదే ఓపెన్ అయితది డోర్ అ రమ్ంలోకెళ్ళసేసి ఆ రూమ్లో ఉన్నా ఫోన్ ఎత్తుదామానీ నెలే సరికి ఆ ఆ రింగ్ కి ఆ ఫోన్ కూడా బాగా షేక్ అవుతా ఉంటది అనమాట
ఓకే బ
ఆ ఫోన్ కూడా బాగా షేక్ అవుతా ఉంటది తనకు కూడా కొంచం కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతా ఉంటాడు భయ భయంగా ఇంకో ఎవరు ఉండకపోయే సరి కొంచెం తనకు కూడా ఆ గోస్టెస్ అంటే నమ్మను అని అంటాడు కానీ ఎవ్వరు లేని కదా కొంచెం లోపల ఆ అయ్యేసరికి ఏమైతుంటే కాల్ లిఫ్ట్ చేసినప్పుడు తన పేరు అర్జున్ అనమాట చెయగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏదైతే హోటల్ ఉన్నారో అందులో ఫోన్ పోన్ ఎవి వర్క్ అవవు ల్యాండ్ లైన్స్ ఎప్పుడో తీసేసారు అన్నమాట సో తన యూధం కాదు అప్పుడే అక్కడే అంటే రూమ్ లో రూమ్ కి తీసుకున్నప్పుడే చెప్తాడ అనమాట అక్కడతను ఏదన్న ఉన్న స్టాఫ్ సర్వీసే కాని కాల్ సర్వీస్ లేదు అనేససి ఇంకా సౌండ్ వచ్చే వచ్చేసరికి తనకి భయమే ఇంకా కాల్ లిప్ చేస్తాడు అలా అన్నాక ఇంకెందుకు వస్తుందా అనేసి
అవును
లిఫ్ట్ చేసేసరికి తన పేరు అర్జున్ అనమాట ఆహ్ అ అర్జున్ ఆ నువ్వే నా అనేసేసి ఒక చిన్న వాయిస్ వస్తది ఇంక
ఆ
ఇంక త హ్ తను ఇంక చాలా భయపడతాడు అనమాట భయపడతాడు ఇంకా తనకి ఇగ నైట్ అంతా ఆ రూమ్ అంతా డార్క్ అయిపోయి ఇగ బ్లింక్స్ అవుకుంట తనకంతా అ నైట్ అంతా ఇంకా తనకి నిద్ర బట్టనియకుండా చేస్తది అన్ని పిచ్చి పిచ్చి కలలు అవ్వి ఇవ్వీ ఆ యాక్చువల్ గా తను అది అది తెలుసుకుందాం అనేసేసి ఇంకా అనాసస్ వస్తడు కా తీరా ఇగా పక్కనోళ్ళని వాళ్ళని వీళ్ళని అడిగితే అందులో ప్రీవియస్గా ఒక అతను చనిపోతాడనమాట టూ ఆ ఎవరో అతను ఆ రూమ్ లో దిగడానికి సేమ్ పేయింగ్ గెస్ట్ గా వచ్చేసేస్తే ఎవరో తెలియని అతను వచ్చి అతన్ని చంపేస్తాడు అందులే ఆత్మయ్ తిరుగుతా ఉంటడంట సో ట్వెల్వ్ అయితే హ్మ్ ఆ సౌ ఓస్తాయి అనేసి ఇక ఊర్లో ఉన్న వాళ్ళందరూ బావుంటారు
ఓకే సరే అండి స్టోరి బాగుంది